హ
ఆ
హలో వినబడుతుందా ఇప్పుడు ఏంటిది ఆ ఇది వినబడతలేదు నేను హలో హలో అ ఆ నువ్వు ఏమో ఏం మాట్లాడుదురు
ఆ హా ఏంది ఎవరున్నారు బాబులు వాళ్ల
ఆ నిన్న
ఉమ్ ఈయనకి ఇక్కడికి ఏసిరా
ఆ ఆ
ఉ హు సిద్ధివాళ కూడా వచ్చిందా వదినే
వచ్చింది ఉమ్ పోదు పోదులే నైటే
ఏ సిరికి అమ్మతలైందా
అవే అవే అంటాలు మరి
ఆహా
ఆ
మీసిన్దాక ఇట్లా వచ్చిరా
ఆ అచిన్
ఇన్నే ఉన్నారా
ఆ
ఇద్దరా
ఆ వాల్ నాలుగురు ఉ ఆ ఆ
రేప్ పండగదనే రేప్ పండగె గదా అంటన్న మల్ పెట్టుకో దేవుడ్కి ఇయాల
ఆళ్ళు ఇంటికాడ పెట్టుకున్నారంట ఇడ పెట్టుకోలే
మ్ హు నిన్ ఇయ్యాల్నే ఏసుకున్న
పెట్టుకున్నారా రేపెత్తుకునుడా
ఆ రేపుపెతుక్
ఓహో ఆహ్ ఏం చేతలింక్కా ఇగో ఇప్పుడే మటన్ తెచ్చిండు అండీనా పొద్దున వాళ్ళు ఉన్నారు అక్కడ సామాన్లు పెట్టుకుని తిన్నావంటే లేదు ఇప్పుడే తెత్తే ఇగ పొయ్యేమీద ఏసిన
మరి దేవున్ని ఏతుక్కోవద్ద
ఎత్తుకుంట్రూ
ఎత్తుకున్నాంక తినాలే కదా
ఇగ వాళ్ళు తింటా అంటే ఇగ తెచ్చినం
ఉహు అటూ ఇటూ దబ్బా దబ్బ ఉరుకుతన్నావా ఇగ
ఉరుకుతాన్న రన్నింగ్ చెత్తాన్న అటు ఇటు
మరి ఇంగ నీ చుట్టాలు తోడి నువ్వు ఊరుకుడు మళ్ళీ ఏదన్న ఒకటి అయితది
గ
పని నిమ్మలంగా జేసుకోవాలే
హుమ్
ఉమ్
నిమ్మలంగా చూసుకోకపోతే
ఏంజేత్తలేదా సింధు
ఏ కురండుతాంది ఇంట్లున్నది
నువ్ ఎక్కన్నావ్
ఇగో ఇక్కడ కూర్చున్న సిగ్నల్ వత్తలేదని బయటకి వచ్చిన
హ దిగినవ
దిగలే బయట కూసున్నా
ఆహ ఇంట్ల సు సిగ్నలత్తలేదా
అత్తలేదు నెట్ ఉంటేనే అత్తంది కదా ఫోను
ఆ నెట్ ఉంటనే అత్తది
హు నెట్ సిగ్నల్ లేదని ఇటచ్చిన
మీదటా ఆ మా ములుగు డిస్ట్రిక్ ఒళ్ళకే ఒత్తదాట్నే
మ్ హు నాకు రాదట్నా
రాదటా
ఇచ్
సాతకంచుకుంము లేదు ఏంలేదు ఇడ పంది వెట్టిండారు అందర్
ఆ
సాతకం పెట్టుకోమంటే సాతకు ఫోన్ పే గూగుల్ పే ఏం లేదట
ఆ
మామయ్య సెల్ తీసుకొని చేయక్క అంటే మామయ్య నాకు సెల్ ఇత్తడారా అంటాండు
మీ మామయ్య బిజీ బిజీ ఉంటారు టైమ్ లో ఖాళీగుంటదా
మ్మ్ గీ సాయంత్రం అప్పుడు నువ్వు తీసుకుందువు అక్క అంటే సాయంత్రం ఆయన ఎక్కడ ఫోన్ ఇత్తరా అం టాంది
అవున్ గయిన ఆయన ఫోన్ ఆయిన బిజీ బిజీ ఉంటాడు
హుమ్ ఆస్ త్తలే అని ఇరగ ఫోన్ జుత్తడు
హా
ఇయాల్ దేవుడికి పెట్టుకున్నట్టున్నారు, ఇద్దరే పెట్టుకున్నారో ఏం కథా డానికి ఇంక ఇద్దరు లేరు కదా.
ఏం చెత్తరు మరి ఎవళ్లు ఉంటే వాళ్ పెట్టుకుంటరు హుమ్ ఇప్పుడ ఏ ష్ స్నవ్ కదనే ఈ సాంగ్ కు
హుహ్
హూమ్
మీమి ఇయాల్ నే వెట్ కున్నా ఆ రేప్ పెట్ కుంటా
ఓ హో అయిపోయిందా ఎగ్జామ్ నాల్ కి
ఇయాళ ఇంది అయిపోయింది
పోయిచ్చిళ్ళ
హుమ్ ఏమో మర్ ఏం రాసినా అంటారు మరి చూడాలె
ఉహ్మ్ రెండు అయిపోయి మళ్ళ ఎప్పుడున్నది
సోమవారం
ఆ హా
ఆమె కు నిన్ననే డేట్ వచ్చింది మళ్ళ వచ్చే నెల పదమూడు కు మళ్ళ వచ్చే నెల పదమూడు కు
వామ్మో గన్ని రోజులు ఎట్ల ఉంటరే
ఒకటి ఏర్రోజులకు ఒకటి
హ్మ్ ఏ సోది మొఖమోడు గన్ని రోజు ఇత్తడాండి
హ్మ్ వరుస పెట్టి ఒడిసిపోయి ఒక్క రోజుదప్పిచ్చ ఒక్కరోజు వెడితే ఒడిష్ ఓకో కథ
ఆ మరి గన్ని రోజులుంటే మస్ ఇబ్బంది అయిత
హు ఎయ్యలా అయిత
హు
మొన్న తెలుగు రోజు చెప్పిలాట కాని రానులకు వేరే పేపర్లు తెచ్చి ఇచ్చారంట కాని ఈయాల ఏం చెప్పలేదంట మరి అన్ని ఆ కొములు దీర్గాలన్నీ పోతాయిరా హిందీల మరి ఎట్లా రాసినవారు అంటే మంచిగానే రాసిన అన్ని అని అంట అది ఒక రెండు మూడే ఆ పక్క వంటోలి చీరట వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారంట
ఆ ఇతరత్న
ఇచ్చిన్లట
ఆ
ఒకక్కటో రెండో ఇచ్చిన్లట అ మర ఎందుకు తీసుకున్నారో నీకు మంచినీరు అయిపోయినామంటే ఇంక అప్పటికే టైం లేదు నాకంటాంది హు ఇంకా టైమ్ ఉండు ఏమోగానీ నువ్వు అంత పిచ్చ పిచ్చిగా రాత్తే మాత్రం త్రం అన్ని పోతాయిరా అని చెప్పిన
హు
ఊహు వామ్మో గంతగణం మూతుకుంటాలంద్ర ఇంట్లా
టీవీ
ఆహా ఇయ్యాల చల్లగా లేదు చలి పెడతాంది కదా
ఆ వర్షం పట్టదు రాత్రి బానే ఆ మస్త ఉడి ఆ సమంట
కరెంటు ఉన్నదా మరి
మ దరాత్రి
ఉ కేక్ కట్ చేస్తున్నారు అని పిలిచిండ్రా
కేక్ కోత చెధమ్ అనే
ఊహుం కడిగేసుకోద్దుకాదే
ఏమవుతుంది కేక్‌ కి ఏం కాదు అట సన్నగా కట్ చేయలే
సిద్ధికి మరి ఇప్పుడు పొద్దున్న ఆస్పటల్ తీసుకోపోతన్నారంటన
ఎవలు తీసుకపోయిలు
మరి అమ్మతాలను వీలగెట తెలిసింది
తలవదా గుర్తుపట్టిన హసుపత్రల్ అమ్మ తల్ అయిందని చెప్పారా
అవునా నే బా తెటి అన్న చెప్పినట్ట నీను ఫోన్ చేయలేగాని
అవునా
అన్న డాక్టర్ దగ్గర తీసుకుపోతున్నాట ఇది అమ్మ తల్ అని చెప్పిండట.
ఆహా
పాప అంటాడు నాతోటి లేకుడు నాకేం తెలుసు
అదే నచ్చింది రెండు మూడు కుర్పులుయినా అని చెప్పింది.
ఆ ఏం కాదులే అయితే మంచిదే కాని ఇక స్కూల్ పోదు.
లేదు వాళ్ళకు లేదు
ఎంద్రోల్ధక
సోమ్వారం పరకులేదు
ఇే డిస్టర్బంటట్ యతు అంద బాగా.
ఏం డిస్టర్బెన్స్ ఇక్కడ ఏం లేదు డిస్టర్బెన్స్ అవుందంటే ఊగి ఫోన్ చూసుకునే మాట్లాడతారా.
ఆ ఎడి కటకటన్ సౌండ తాంకథ
బోల్ కూడా సదుద్దానే
మరి బోల సౌంండ త అందిే
బెల్ళ్లే చదురుతానని గా సౌండ్ కూడా రకూడా పని చేయకుండా మాట్లాడతార నే
ఆ
ఏవాలు చెపీరు నీకు.
ఏ ఆ పది నిమిషాలు అట్నే మాట్లాడాలి తర్వాత చేసుకోరా అదే
ఇప్పుడు ఖాళీగా ఉన్న ఫోన్ మాట్లాడుతానని.
ఇంకా మూడు నిమిషాలే ఉన్నాాలే
ఉ
అ
ఊహూ మధ్యాహ్నం పొద్దున వంకైట టమ్మంట అ యావ్వరూ తినలే ఫుల్ అన్న ఉన్నాయి కొన్ని వట్టిని ఇప్పుడే
ఉహు
ఉమ్
టిఫన్ ఏం చేసినావు మరి పొద్దున
రాత్ర అన్నం ఫుల్ ఉండే పొప్పన్నం వేసిన నైట్ చికెన్ ఉండే అది వేసుకొని తిన్నాం.
చికెన్ అండి రా
అ
అన్నం తినిపియరా మరి
ఆ తిర్చయిలు పది అయింది వాళ ఉండమంటె ఉండలే. పోయిందే నయమైంది మల్ల చికెన్ ఫాక్స్ ఆని. తెలిసిందేగ అదే అన్నారు కానీ అప్పటి దీ.. ఒక్క కాడనే అయినియి మూడు నాలుగు కురుపులు అయినియి మరి అదొ కాదొ అనీ అనుకున్నా
పెద్ద పెద్దదె అయినియా చిన్న చిన్నయా
పెద్ద బాగా పెద్దగాలేసి గానీ వేడి కురుపులు లాగా అయ్యాయిమొహం ఉబ్బుతాందంట తెల్లారి లేసే సరికి
ఎందుకూ
మేము
అవయితే అట్నే ఉబ్బుతదా ఏంది
ఏమో మరి మనకు తెల్వదుగా
అంటే ఎప్పటి నుండట
మొన్నటి నుంచి
ఆహా ఈ రెండు మూడు రోజుల నుంచే నా
మ్మ్
హ్మ్ హ్మ్ అయితే అట్లయితే నె ఉబ్బుతా పోద్దిలె
ఇ నిన్న పొద్దున్నే తీసుకుపోమంటె తీసుకపోలెద్ అయితే ఇయ్యాల పొద్దున తీసుకు పోవచ్చు నిన్న పొద్దున్నే తీసుకుపోతా అన్నడు హాస్పటల్ కి తీసుకు పోలె పిల్లల పొద్దున్న తీసుకపోవచ్చు అంటాను
అదె ఇయ్యాల పొద్దున్న తీసుకుపొయినట్టున్నాడు
మ్మ్
మనీ ఇత్తాండే
టివి చూత్తండు
ఈ మనిషికి ఫుల్ ఆటాండుకోవచ్చు
ఓ ఆట అంటే ఆటెగ మనిషి హరికాం లేకుంటా ఆడత
ఎవరన్నా అత్తే నాకాదే పని గదా ఇగ అదే నీ పొద్దున స్టేటస్ చూస్నా వాళ్ళు వచిన్ర్ గదా ఇగ సరే తియ్ వెళ్తా ని గా ఎ తాగురా
అయిందా పది నిమిషాలు
అయింది అయింది నువు కడ్ జేయకు
ఆ
ఔ
ఆ సరే